లో
లో హలో వినిపిస్తుందా అండి
హల్ లా కూడా టె
అవునండి మీ పిల్లలు చాలా బాగా క్రీడల్లో పాల్గొ టారా అండి మీ పిల్లలు
మొదటిసారి మా ఆ అవునండి మా ప పరుగుపదే పాప గోల్డ్ మెడల్
అవునా మా పిల్లలు చాలా బాగా ఆడతారండి క్రీడలు
పిస్తుంది
అవునా అండి అసలు ఎంత అసలు క్రీడలకి కూడా ప్రాధాన్యత తగ్గి అ పోయిందండి చదువు చదువు అని అవునా
ఆ అవును
చదువు చదువు అనేసి క్రీడల క్రీడలకి ప్రాధాన్యత తగ్గిపోయిందండి
అవును కాకపోతే మొన్న క్రికెట్ మ్యాచ్ లో మనకు మనకు ప్రైజ్ ఒ వచ్చింది కప్పొచ్చింది అనిపి భలే మంచిగా అనిపించింది అసలుకి
అవును మన ఇండియాకి
ఇండియా గెలుసా అసల్కి ఆ రోజు ఆ మీ బావగారు మ్యాచ్ చూస్తూ ఉంటే విన్న వ్వగానే బావలో ఒక రకమైన ఆనందం అసలుకి తనే గెలిచినంత సంతోషపడిండు
అవునండి అలా కాకపోతే ఇప్పుడు క్రీడలకు అసల్ ప్రాధాన్య తె తగ్గిపోయి ఏం ఆటలు ఏం పాటలు ఊకే ఆడడం ఏంటి చదువు చదువు అని పిల్లల మీద రుద్దుతున్నామే తప్ప మరి ఈ క్రీడల్లో కూడ మనకి ఇట్లాంటి ఇండియాకు వచ్చిన ప్రైజ్ లాగ వస్తు వస్తాయని ఎవరికి లేదు
సమాజం ఏంటంటే కూర్చొని చూస్ చూడడం అలవాటు పడ్డారు వావ్ క్రీడలు కానీ ఆడాలి అందులో మేము ఉండాలి అని అనుకోవట్లేరు క్రికెట్ కప్ గెలవగానే సం తోషించిన జనాలు నేను కూడ క్రికెట్ ఆడి అందులో ఒక మంచి పట్టు సాధించి నేను కూడా నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళొచ్చు కదా అని ఎవరు అనుకోట్లేరు ఎక్కడనో కొంతమంది అనుకుంటున్నారు సిటీలలో ఉండి ప్రాక్టీస్ చేస్తున్నారు
అసలు పండక్కి మా చుట్ టాయి ఇంటిక వస్తే మేము క్రికెట్ చిర్ర గోన కోతి కొమ్మచ్చి ఇలాంటి యాక్టివిటీస్ ఇ ఇలాంటి ఆటలు ఆడి ఆరోగ్యం కూడ ఎంత బాగుంటది ఆటలు ఆడితే
ఎంతైన మన చిన్నప్పటి లైఫ్ మన తోటె ఎండ్ అయిపోయింది మన లై మన్లాంటి లైఫ్ మన పిల్లలకి లేకుండ అయిపోయింది
ఇంత మంచిగ ఆ డై అసలు ఎంత మంచి ఆరోగ్యం
కార్పొరేట్ స్కూల్స్ కాపరేట్ స్కూల్స్ వచ్చినా కాంచి పిల్లల్లో ఏం తెలుస్తుంది ఏం తెల్వట్లేదు మన తెలుగు తెలుగుతనం మన మూలాలు మన ఆ పండగలు
ఉమ్
తెల్వట్లే సంస్కృతి సంప్రదాయాల గురించి ఏం తెలియట్లేదు
అసలు ఎంత ఆరోగ్యంగా ఎంత మంచిగా ఉంటామో ఆటలాడి అన్ని క్రీడల్లో పాల్గొనాలి మేమైతే ఇప్పటి కూడ పిల్లల వెనుక ఉరికే పరి గెడుతూనే ఉంటాము మంచి ఆరోగ్యం బాగుంటది అప్పుడప్పుడు ఇలా చెయాలి అని
ఉమ్ ఇప్పుడున్న ఉరికినా ఏదన్నా పట్టుకున్నా కూడ మనకి ఇదా అనిపిస్తుంది అలాంటి రోజుల్లో ఉన్నాం మనం
ఆ కానీ చాలా బాగ ఒొక్క ఒక్కొక్క క్రీడకి ఒక్కొక్క ప్రాధాన్యత
మ్ పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచాలి
ఉమ్ కానీ ఆడుకొనివ్వాలి ఊకే చదువు స్కూల్కి పోయి రాగానే చదువు రాయి అని చెప్పొద్దు పిల్లల్ ఆడుకోపోవనికి కాసేపు వదిలేయాలి కాకపోతే ఈ రోజుల్లో ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు అలా చేయకూడదు క్రీడలకి ప్రాధాన్యత రావాలి అంటే వీళ్ళని ఆడియాలి అన్ని ఆటల్లో పాల్గొనేలాగ
వాస్తవమే
హుమ్
పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించాలి అన్ని రంగాల్లో ముందుకు ప్రోత్సహించాలి
ఉమ్ కాకపోతే ఎప్పుడు చదవండి ఆట లొద్దు పాటలొద్దు ఇలా అంటూ మనము వాళ్ళని వాళ్ళకున్న వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ని పోగొడుతున్నాం మనమే
పిల్లలకి దేవుని మీద భక్తి కన్నా అమ్ ఆత్మస్థైర్యాన్ని నింపాలి
అవును కానీ అలా కాకుండా పోతుంది రోజు రోజుకి క్రీడలకి ఇంకా తగ్గిపోతుది
మ్మ్
మ్మ్ ఇంకా పిల్లలకి వాతావరణం బట్టి ఈ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కలుషితం అయిపోయాయి పిల్లలకి
మీరు మీరు పిల్లలకి బాగా ఐస్ క్రీమ్లు కొనిస్తారు కొని కొనివ్వకండి మేమైతే పిల్లలకి ఐస్ క్రీమ్ అస్సలుకి కొనిం అసలుకి టేస్ట్ కూడా తెలియదు రీతూకి
మ్మ్ కానీ మరి ఏస్తున్నారు అనేసి బాధ
ఇవే ఒక్కసారి కొనిచ్చాంనుకో వాళ్ళు అలా ఐస్ క్రీమ్ అమ్ వచ్చే వాళ్ళని చూసాగాని ఏడుస్తారు వాళ్ళకు తెలియదు అందులో ఐస్ క్రీమ్ ఉంటది అది ఐస్ క్రీము అది ఇలా ఉంటంది అని తెలియద్దు నువ్వు ఎప్పుడైనా చూసావా రీతు ఐస్ క్రీమ్ వాడు వస్త వే నాకు ఐస్ క్రీమ్ కావాలి అని ఏడడం తనకు తెలియదువ్వడేదో అమ్కుంటుంది అనుకుంటున్నా కానీ ఈ మధ్య తెలుస్తుంది ఎందుకంటే తను పెద్దగాయిపోతుంది కదా
వాళ్ళు ఏడ్చినప్పుడు మనం ఏం చెయలేం కదా
ఈసారి వేసవిలో నేను తయారు చేద్దాం అనుకున్నాను హోమ్ మేడ్గా బాదం షేక్ బాదం కుల్ఫీ అని అనుకున్నాను బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏ కూల్ వస్తువులు పెట్టినా కూడా పిల్లల్లో దగ్గు అనే అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది
కాదు మీరు ఏసీ కూడా తీసుకోకండి మళ్ళీ పిల్లలు దానికే అలవాటు పడిపోతు అయితే చాలా ఇబ్బందిగా ఉంటది
వచ్చిన ఏం లేదు మాకు అంత బడ్జెట్ లేదు మేము ఒక్క కాడా ఉండేటట్టు లేము మా జీవితం అక్కడ అక్కడ మూడు నెళ్లు ఇక్కడ నాలుగు నెలు అన్నట్టే ఉంది
హ్మ్ పిల్లలు ఏసీకి అలవాటు పడిపోయి బయటికి వస్తే ఆటలాడాలన్న పాటల కైనా దేనికైనా వా అమ్మ ఉబ్బరిస్తుంది చెమిట వస్తుంది అని భయపడతారు
వ రొండు నెలలు ఉండలేం కథ ఇంట్లో అవును
అవును హ్మ్
అక్కడ పెట్టించుకుంటే మళ్ళ మధ్యలోనే రాసే తప్పదు అయినా ఈసారి ఎండాకాలంలో బావగారికి ఆ సర్వే ఉంటాయి అనుకుంటా జనాభా లెక్కలు ఉంటాయి అనుకుంటా
అవునా చాలా మంచిది అలా జలాభ చె లెక్కలు చేయడం వల్ల అన్నిటికిీ చాలా మంచిది హ్మ్
కాకపోతే కులఘణంగాన అవసరం లేదు ఓన్లీ జనాభా ఎంత మంది ఉన్నారో ళ్ళు అన్ ఎంప్లాంట్స్ ఎంత మంది ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఎ ఉన్నారు ఇంటర్ చదివిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు పది చదివి జాబ్లు చేస్తున్నారా ఇంట్లో ఉంటున్నారా ఏదైనా పని చేస్త స్తు బిజినెస్ చేస్తున్నరా అని తెలుసుకుని సరిపోతుంది కానీ ఈ రాజకీయ వ్యక్తులు వచ్చిన కాంచి కులం కులాల గురించే ఎక్కువ చేయడం బా ఉంటుంది పోయిన సంవత్సరం కాక ఆ పోయినా సంవత్సరమే ఎలక్షన్స్ ముందు ఎంత మంది ఉన్నారు కుంది
అసలు మ్మ్ అసలు ఏ జాబుల్ కాకుండా చాలా మంది ఉన్నారు మా గ్రామాలలో అయితే ఏ జాబ్ లేక సిటీకి పోయి మళ్ళీ నిరుత్సాహం వివాహంతో ఇంటికి వచ్చి ఏడుస్తూ మళ్ళీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళే చ సగం మంది ఉన్నారు
ఆ ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని ఇప్పుడు డాక్రా మహిళలను గుర్తించి వాళ్ళలకు ప్రోత్సాహం కింద సబ్సిడీ కింద ఏదనా ఇప్పించి అదే ఒత్తులు చేయడమో జల్కుడము ఇప్పుడు ఒక స్కూల్ లో గవర్నమెంట్ స్కూ లో యూనిఫామ్ ఫ్రీగా ఇస్తారు అది కుట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు ఇవ్వకుండా పెద్ద పెద్ద సంస్థలకు ఇవ్వకుండా మిషన్ నేర్పించి డా అక్రమైిహిళకి ఇవ్వొచ్చు కదా
ఆ ఇస్తున్నారు కదా ఇస్తు కాకపోతే పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా అప్ప చె చెపర్లేదు ఏమైనా చిన్న చిన్న ఒక పది ఒక మనిషికి ఒక ఐదు జతలు అలా ఏదో ఒకటి ఆ త వాళ్ళ వంతు వాళ్ళు డబ్బు సహాయం చేస్తున్నారు కుట్టించుకొని
ఉ అలా ఉండకూడదు డాక్రా మహిళలని గుర్తించాలి డాక్రా మహిళల్లో అది కూడా ఒక పది చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు చదివి ఇంటికి పరిమితమైన వాళ్ళు ఏ ఆధారం లేని వాళ్ళని గుర్తించాలి వీళ్ళు చేయగలరు అని అనిపించినప్పుడు చేయ ఇప్పుడు మన అత్తయ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేయలేరు కదా వాళ్ళకి చేయ తయిన పని వాళ్ళకి చేయవచ్చు లేకపోతే మనం స్కిప్ చేయొచ్చు
చోదులేసి మనలాంటి పళ్ళు పిల్లలు స్కూల్ క వెళ్తున్నా కూడా మనం ఈ ఎండకి వాతావరణానికి ఈ మన బాడీలకి ఆ కూలి పనికి వెళ్ళలేని వాళ్ళము
ప్రభుత్వం కూడా సోమరిపోతలని చేస్తుంది అన్నిీ ఫ్రీగా ఇచ్చి
అవును మీ ఫ్రీ బస్ ఏంటండి
ఇప్పుడు సిటీలలో ఈవీ స్కూటీస్ ఇస్తాడట రేవంత్ రెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ కి అది అవసరం లేదు కదా ప్రీ బస్ ఇచ్చవు ఆ ఎంత పొల్యూషన్ అవుద్ది ఎంత కరెంట్ బిల్ ఎంత ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ అవుతుంది ప్రతి ఒడు స్కూటీ వేసుకోొని రోడ్ మీద ఉంటే నీకు అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వదా
అవుతుది యాక్సిడెంట్స్ కావా
ఆ ఒక ఒక పర్సన్ ఆ ఆఫీస్ కి తొందరలో వెళ్ళాలి అని ఆడబుల్లోల్ చేయగలడు
హ దానివల్ల దాని వల్ల అయిన వారికి దాని వల్ల చేసిన వారికి నష్టమే అయిన వారికి నష్టమే ఈ ప్రభుత్వం వం ఎందుకు ఇలా చేస్తుందో ఏమో అదేదో ఇంట్రెస్ట్ అదేదో ఇంట్రెస్ట్ ఈ రైతుల మీద లేకపోతే ఈ గ్రామాల మీద పెట్టొచ్చు కదా అక్కడ వాళ్ళకి చదువు వడానికి స్కూటీలు ఇచ్చే బదులు ఫ్రీ బస్సు ఉంది కా ఆల్రెడీ
ఆల్రెడీ ఫ్రీ బస్ ఉంది ఇక కాలేజెస్ ఉన్నాయి ఇక హాస్టల్స్ ఉన్నాయి ఆ పీజీ కాన్వెంట్స్ ఉన్నాయి
ఆ ఇంత మొగోళ్ళ కూడా ఫ్రీ బస్ చేసి అయిపోతది కదా మళ్ళీ స్కూటీలు ఇచ్చి కొత్తగా ప్రాణాలు
ప్రాణ ఇప్పుడ ఏంటి మగవాల్ళకి ఆ ఫ్రీబస్ లేక ఆ వాళ్ళుొచ్చి పేరు చేయడం అలా ఆడవాళ్ళు ఎక్కుకోవడం వల్ల వీళ్ళు ఎక్కువ వెహికల్స్ కొనడం స్టార్ట్ చేసి వీళ్ళు మగవాళ్ళు ఏ అడయాభై పెట్టడంకన్న ఇక్కడ అయ ఇరవై రూపాయల పెట్రోల్ పోసుకుని పోవచ్చు ఇంకా నిల్చుొని పోవాలి ఆడ ఆ మంద మళ్ల్ని ఎక్కడిస్తాలు ఉండిస్తాలా ఇప్పుడు ఒక మగాడు అంతమంది ఆడవాళ్ళు ఉండగాని ఒక మొగాడికి సీటు ఉందనుకో ఆమె గర్భిణో గాని బాలింతో గాని వచ్చిందినుకో ఆ మోగాన్ని లేపిేస్తుంది
అవును లేపిస్తున్నారు మనకి మన ఆడోళ్ళకే ఇస్తున్నారు గాని మగవారు టికెట్ తీసుకున్నా వాళ్ళకి ఇస్తలేరు ప్రాధాన్యత బస్ లో దాని వల్ల చాలా గొడవలు అవుతున్నాయి
అవును
ఎందుకు ఇలా అవుతుందో ఏమో
అంతే ఇగ మార్పు వచ్చినప్పుడే దేశం అందుకే అంటారు భారతదేశం ఎప్పుడు డెవలప్ కంటే అభివృద్ధి అవుతూనే ఉంటది అని అనేసి అదే అమెరిన్ డెవలప్డు కంట్రీ అం టారు గాని మన ఇండియాను మాత్రం డెవలపింగ్ కంట్రీ ఇంకా అవుతూనే ఉంటది అన్నట్టు
అవును ఎందుకు ఇట్లా మొత్తం అందరినీ ఇట్ల చేస్తుంటే ఏమైతది ఇంకా మనీ ఫ్రీకు స్కూటీస్ అని ఇట్లా అప్పంతా తెచ్చి మళ్ళీ ప్రజల మీనే పోస్తున్నారు ఇప్పుడు గ్యాస్ కి ఎంత క రేటు పెరిగిందంట సిలిండర్ ఊ ఇప్పుడు ఒక నూనె ప్యాకెట్ వచ్చేసి అప్పుడు ఒక ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట అరవై రూపాలు
ఊ
సిలిండర్ కూడా పెరుగుద్దన్
పదిహేను వందలట పదిహేను వందలట బ్లాక్ లో కొంటె సిలిండర్
ఇవన్నీ తెచ్చి ఎవరి మీద రుద్దుతారు ఇవన్నీ ఫ్రీగిచ్చి ఇవన్నీ చేసి మన మీదనే రుద్దుతరు
ఇప్పుడు ఎందుకు ఎలా పెరిగిందంటే ఇప్పుడు జరుగుతున్న ఆ యుద్ధాలు మల్ల ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం వల్ల అందులో యుఎస్ ఊ ఆ అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల పెద్దగయ్యి ఇగ మనకు నష్టాన్ని చేకూరుస్తుంది
అవును
ఇప్పుడు నాలు కాలు అయిపోనయా ఐదు అయిపోనయా నీకు
నాలుగు
ఇంకోటి చేస్తా ఆగు